హలో ఆ అత్తమ్మ
ఏం చేస్తున్నారామ్
ఏం లేదు ఓకుంటే చేసుకుంటున్నాం
అవునా తిన్నారా
తిన్నం తిన్నాం వచ్చినారా స్కూల్ నుంచి
రాలేదు ఒస్తున్నాం ఇప్పుడే
నా
ఆ ఒక ఫైవ్ మినిట్స్ ముందెళ్ళినా అక్కడే వెయిట్ చేసిన టువల్ టెన్ వాళ్ళకి స్కూల్ టైం
ఆహా ఆటోకి వెళ్ళ అత్తమ్మ
నేను బస్కే వెళ్తారా బస్కే వెళ్ళి చైతన్య స్కూల్ దగ్గర దిగి అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళ స్కూల్ దాకా నడుచుకుంటూ వెళ్తా
ఉమ్మ్మా
ఆడది ఆడ్చ కూ వెళ్ళి రోల్ కాల్ జేసి
ఎంతంటే ఫిఫ్టీన్ రూపీస్ కాదా త్తమ్మా ఆ
వెంటే దీస్ కున్నాడు ఆటో ఇప్పుడు టెన్ రూపీసే ఉండే
అవునా
ఆ మళ్ళ దేవాంశుని తీసుకొని బయటకు వచ్చినాక దేవాంశి ఉన్నప్పుడు ఎక్కుతాం స్కూల్ ముందు ఎక్కుతామాటో ఇక్కడ దింపుతాడు జనప్రియ దగ్గర ఇక అక్కడ నుంచి బై వాకే ఇంకా
ఆ అవునా
అ దర్శనం ఎప్పుడయి
ఆహా
ఇంకా రా మైందా మరి ఏం కారే
కరీ యా కరీ ఏదో జేష్ త్తమ మమ్మీ
ఉం
ఇని వాళ్ళ ఇంటికి వెళ్ళింది మమ్మీ కూడా
మామ్మీ కూడా ఎళ్లిందా
లీన్నే
అక్కడే ఉండొచ్చు గా న్ దరు ఉం ఎక్కరా
ఎంకా ఏంద అమ్మో ఏండయితే బీభత్సంగ కొడుతుంది. చిన్నస్సా ఆ స్టాప్ ఉంది గానీ అది ఫ్యాంని స్టాప్ అంటా
ఓహో
ఆ ఉంది స్టాప్ గాని ఇవాళ విల్ల స్కూల్ కి ఎదురుంగా ఆపరు ఆ స్టాప్ లో
ఆహా
అంటే ముందు కడ సిగ్నల్స్ ఉన్నాయి కదా
ఆ ఆ
వన్ వన్ సెవెన్ బస్ టర్నింగ్ అవుతది చూడు టర్న్ అవుతది అమ్ అక్కడ సిగ్నల్స్ దగ్గర
ఉం ఉం
తే అక్కడన్నా దిగాలి అక్కడ దిగినా ముందుకు రావాలి వెనుక్కోచ్చేయాలె లేద్ లే అమ్మో ఇట్లనే దగ్గర అనిపించింది నాకు అట్లా కూడా దిగిన ఓ సారి
అవునా
తాము అక్కడ నుంచి ముందుకు రావాలి వెన ఎక్కువ చేయాలి ఇదయితే ఇక్కడదిిగి ఇక్కడనే దగ్గర అనిపించింది ఎందుకో
హ్మ్ హు
ఉం ఏ టూ మంత్స్ సంతోష్ వచ్చిండంటగా
అంట తెలిదక్క
ఏందిరా
అంటా తెలిదు మమ్మీ అన్నది నిన్న సంతోషోచ్చినాడు అని నాకు తెలిదు
హుమ్ అవును వచ్చిండంట ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినట్టు టెన్త్ స్టార్ట్ అయినాయేమో ఈ మండే నుంచి అనుకుంట
సాటర్డే రేపటి నుంచి అత్తమ్మ
రేపటి నుంచేనా
హుమ్
సావ్యకి ఎక్కడ పడ్డదో సెంటర్
మొన్న పిన్ని వాళ్ళని అడుగితేనే మార్కెట్ లో పిన్ని చెప్పింద అంట ఈ ఆ విజ్ఞాన్ భారతి స్కూల్ ఉంది చూ చైతన్య ఉంది చూడు
హుమ్ హుమ్ ఎక్కడ ఏంటి ఆచారం సైడ్ చేతన్యా
ఆచారం కాద్ అత్తమ్మా ఇక్కడే మల్లాపూర్లా చెట్లలా లేదు
హా ఇట్ సైడ్ మానిచెంచాడు
మాని చెంచ్ సైడ్ ఆ ఆటు కొంచెం లో పడిగా చెట్లల్లో హా ద విజ్ఞాన్ భారత సర్ హా అడ్నే అడ్నే ఆ అడ్నే అంట దాం ఇట్లా పడింది సావేక్సెంటర్
దగ్గర్నే పడ్డది పోనీలే
ఆ దగ్గర్నే పడింది అత్తమ్మ వీడికి శ్రీనివాస్ పడింది అప్పుడు ఆ అయితే ఇంకిప్పుడు విజ్ఞాన్ భారతిలో పడిందంటావ్
పర్లేదు ఇక్కడిక్కడే కాబట్టి పర్లేదు అదే నాచారం అటుఇటు ఇబ్బంది
ఆ అత్తమ్మ ఇబ్బందిఅయితది
ఇక్కడే కాబట్టి ఏం కాదు ఇంకా ఇంకా ర తిన్నావా మ నువ్వు
హ మార్ ర్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన అత్తమ్మ ఇప్పుడు తినాలిగా లంచ్ ఈరోజు కొంచెం వర్క్ అసైన్ చేస్ గా దాని మీద కూర్చున్న
హ్మ్ అయిపోయిందా రా మరి
అయిపోదు అత్తమ్మా అది ఎప్పుడు నెవర్ఎండింగ్ కదా హా అవికిలో
కా
హ్మ్ కాదా పాల తమ్మనే
టరు
ఆ వస్తున్నాయ్ ఏమోభయమైతుంది అదే
ఆ దంచికొడతాదికా ఏప్రిల్ మే ర డు టూ మంత్స్ భయమే
మీకు వస్తున్నాయా
మాకైతే ఇప్పుడు పర్లేదు అ అంటే ఒక హాఫ్అన్అవరే అటు ఇటుగా వస్తుంది తర్వాత సా
స్లో చెప్ ఎండ ఫుల్ కొడుతుంది అసలు ఏడ కోడు
హ్మ్ ఇంకా మనము దానితగ్గట్టు నాలు లే లెయించినం కానీ ఏమో ఈసారి ఏం జరుగుతో చూడాలిక మనం
హ్మ్
గా కారా
ఇంకా కాప్పతల కాయలే హు
ఇంకా
పోయినారా ఇంకెన్ని మినిట్స్ ఉంది అమ్మా ఇంకో ఫైవ్ మినిట్స్ హు ఇంకా ఏం ఉహు ఇంకేం
ఇదే రా విరస్ తమాల ఎంటి
ఆ ఆ
బానే ఉంది కాదా
పోదామా
కదా మనకి ఏ బాధ ఉండది ఇంటికి ఎవడు వస్తుడు ఎవడు పోతుండు వాటర్ అను అందరికి కలిపి ఉంటది ఏ రీజన్ వచ్చినా అహు
అంతే ఇగా అప్పుడే ఇక పోయేవాళ్ళు ఉన్నారు తమన్ అనిపిస్తుంది
అయిపోవు తీసుకుందాం ఒక ఫ్లోరు హు ఇంకేముంది ఇంకేం లే ఫాల్స్ తెలిస్తున్నాడ్
న చేస్తున్నాంటార అంటే ఇది
ఏందర
ఆ అత్తమ్మ
ఏమైంది?
అర్థం కాలే?
ఇది ఫ్లోరు అంటే ఒక్కో ఫ్లోర్లో ఒక్కోరు కొనుక్కుంటరు కదా? ఇష్టం ఉన్నోళ్లు ఫాల్సిలింగ్ ఎవర్ది వాళ్ళదే. మనకేవి ఇస్తవా అని అన్నా కూడా, మనం ఇచ్చే స్టేజ్ ఇంట్లో లేవురా.
ఒచ్చిన్లు లాక్ స
ఇచ్చేస్త తే, అటో ఇటో వాచ్మెన్ డ్యూటీ
చి చి ఇంత గలీసా అమ్మ నువ్
పిన్నైతే ఎండా లేదు వానా లేదు, దొండ కాయల కెలి చూస్తుంది.
అవునా
అమ్మ, ఎండకు పోయోస్తే అదో కమ్మ వాటర్ ఫుళ్ళు.
ఉమ్
హమ్మ నీళ్ల విలువ ఎండాకాలం తెలుస్తది మనుషులకి.
హుమ్ హా హా అంతే
ఇన్ కా లడ్డూ తిన్నావా? సౌమ్యక్క మాట్లాడుతుంది.
హాయ్ లడ్డు.
ఇవి తింటవార సౌమ్య?
అద్దు అమ్మో
ఒద్దా దొండకాయ కర్రి?
ఒద్దు మా ఇంట్ల ఏం కరీ చేేసిందేమొ మా మమ్మీ.
హుమ్
చుక్కలు కనిపిస్తయ్, ఇప్పుడు ఆఫ్టర్నూన్ నే కాడిది
ఉమ్ అన్నం కూడ తినాలనిపించట్లే ఎద్ కర్రీసు ఏం వండినయే వండలేక యాస్టోస్తుంది.
ఉమ్ ఉమ్
వాయ్
ఒక వారం రోజులు అట్ల వాడి ఎడికన్న ఏళ్ళిపోదాం ఔట్ ఆఫ్ కంట్రీకి
మనం పోయేతట్టు ఉన్నామ ఆ రూమ్ ఇప్పుడు పోతం అని అను అనుకున్నా పోలేను పోలేము మన వాటర్ బాధలు గాదా మనయ్
హుమ్ వాడ్ ర్ బాదైత ఆప్ అప్ప జెప్పాలే ఎవరికన్న ఒకరికి ఇగ ఆ వాడ్ బాద ఎప్పుడు ఉంటానే ఉం
ఆ కదా ఇగ లైఫ్ గింతే అదే
ఉ అడ్డం గాన
అంటే మనం ఎప్పుడు ఇదో ఏదో ఒక రీజన్ తోని ఆగిపోతాము. ఇగా మన లైఫ్ అంత గింతే అంతా అయి పోయినంక తిరుగుదామ అంటే అప్పటికి చాతా గా ఆ అట్లా అయిపోతది. ఇంకా రా